నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నార ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఉట్టిగానే కూర్చున్నాం
హు
మీరేం చేస్తున్నారు
ఏమి లేదండి ఖాళీగనే ఉన్నాను
తిన్నారాండి మరి మధ్యానం తిన్నామండి
ఈరోజ ఏం ఏం తిన్నారండి
ఏంటండి హలో
ఆ ఏం తిన్నారండి ఈరోజు
పాలకూర గోంగూర పచ్చడి బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై కుర్చున్నామండి కొంచెం హెల్త్ బాలేదు కదా పడుకొని లెస్నా ఇందాకనే మీరేం తిన్నారు
నేను ఇవాళ బెండకాయ్ ఫ్రై తిన్నాను
ఓకే సరీ చేసార
ఆ లేదండి ఇవాళ
ఏంటండీ చేత కావట్లేదా
ఉ చేత కావట్లేదు మీరు షాపింగ్ గురించి చెప్తార అండి ఏమన్నా నాలుగు విషయాలు
షాపింగ్ అంటే మీరు ఏం తీసుకోవాల అనుకుంటున్నారు లిస్ట్
నేను ఇప్పడు వరకు షాపింగ్ చెయలేదండి పండుగ షాపింగ్ మరి ఏది తీసుకుంటే బాగుంటది ఎలాంటి షాపింగ్ చేస్తే బాగుంటది
మా నార్మల్ గా ఇప్పుడు కొత్త సూట్స్ వస్తున్నాయి కదా
ఆ
అ లేేదో ఏంటిది అడ్రెసెస్ నేమ్ ఏంటిది కొత్త మోడల్స్ వస్తున్నాయి గ
హు హు
సాహెబ సాహెబ మోడల్స్ అంట
హు హు
సాహేబ మోడల్స్ బాగుంటాయంట అవి ట్రై చేస్తున్నారు చాల మంది ఇప్పుడు ముస్లి మ్స్ బాగుంటాయంట శారీస్ లో అంటే అంత ఇప్పుడు శారీస్ ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లే గా మీరేం తీసుకోవాల అనుకుంటున్నారు
నేను డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నానండి
హెవీగా తీసుకుంటారా అక్క
ఆ
హెవీగా తీసుకుంటారా నార్మల్ గా తీసుకుంటారా మామూలుగా తీసుకుంటారా వా మరి ఐతే పీచ్
ఇంకా ఇంకా ఏంటి
ఇంకా చెప్పాలి అండి నిన్న నైట్ నేను రాసి
ఇంకా పండగలు
నాకు ఇష్టమైన పండగా అంటే రంజానే అండి ఇక మా భాగంగా చూసుకుంటే రంజాన్ తానే
కాకుండా ఇంకా వేరే ఏమైనా పండగలంటే ఇష్టమా
అంటే ఇగ మన హిందూస్ లో చూసుకుంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టం కాదు కానీ హా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అయితే సంక్రాంతి, దసరా ఇవి బాగా నచ్చుతాయి హాలిడేస్ ఈ పరంగా చూస్తుంటే చాలా రోజులు హాలిడేస్ వస్తాయి కదా మనకి ఇంకా చాలా రోజులు హాలిడేస్ వస్తాయి సో మనం అ అట్లా నచ్చిద్ది ఉ ఆ ఇగ సంక్రాంతి వస్తే పిండి వంటలు చేస్తారు మా బాత్ కతే కతే ఉ అది ఇక పిండి వంటలు చేస్తారు మా ఫ్రెండ్స్ కూడా పంపిస్తారు ఇంటికి అలా మేము వాళ్ళ ఫెస్టివల్ కి ఇన్వైట్ చేస్తే వెళ్తాం సో మనకి ఇడ నచ్చిద్ది కాబట్టి ఎక్కువగా దసరా సంగతి దసరా కూడా నైన్ డేస్ వాళ్ళు బతుకమ్మ చేస్ తారు కాబట్టి వాళ్ళు బతుకమ్మలు పేరుస్తుంటే చూడొచ్చు చేస బతుకమ్మ ఆడతారు మా ఊర్లో ఇక్కడ పెద్ద మాకు ఆఫీస్ లో ఆడతారు చాలా బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అవన్నీ మాకు కొంచం ఎంజాయ్ అనిపిస్తుంది ఇగ మేము కజిన్స్ అందరుూ ఒక దగ్గరకి వస్తాం ఇక ఫెస్టివల్ హాలిడేస్ రాంగానే ఉ అందరం ఒక దగ్గర కలుస్తాము
ఉ మరి మీ హిందూ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారా పండుగ రోజు పిలుస్తారా వా
వాళ్ళు పిలుస్తారు కానీ మేము వెళ్ళమండి ఇగ డాడీ పబారు
ఓకే ఓకే ఉ ఓకే ఇంకా
ఇంకా అంతే ఇంకేమండి రంజాని అంటే మనం నార్మల్ గా చేసుకునేది ఇంకా
ఓకే
ఇంకేం చేయాలనుకుంటున్నారు మీరు
మీరు రోజువారి పనులు ఏం చేస్తారు మరి ఎప్పుడు లేస్తారు ఏ టైమ్ కి లేస్తారు
ఇగ ఇన్ కొంచెం ఇ లైసెన్స్ వరకు నైన అండి ఎయిట్ తథర్టీ నైన్ అయిద్ది
ఉ నైన్ కి లేసి ఏం చేస్తారు నైన్ నైన్ తర్వాత
లేవంగానే బ్రష్ చేసి ఇల్లంత క్లీన్ చేసేసుకుని అట్లు అవన్నీ తోమేస్ మనం బ్రష్ బ్రష్ చేసి మనం ఫ్రెష్ అయి జడ ఎసుకొని కొంచెం తిని బ్రేక్ ఫాస్ట్ చేసుకొని ఏమైన్నా వర్క్స్ ఉంటే చేసుకని చిన్న చిన్నవి
ఉమ్
ఖాళీగానే ఉంటాం. టీవీయో కొత్త మూవీయోస్ లేకపోతే ఇంకేమన్నా మెహందీ వేయడ మో ఇంట్లో బీరవా సర్దుకోవడము బట్టలు సర్దుకోవడము అట్లా చేసుకుంటూ ఉంటాం ఆల్ట్రేషన్ ఇగ
ఉమ్ మరి మీకు ఈ మధ్యలో ఏమైనా కొత్త మూవీస్ చూసారా
ఉమ్
ఈ మధ్యలో ఏమైనా కొత్త మూవీస్ చూసారా మీరు
డ్రెస్సెస్ లోనా ఆహా కొత్త మూవిస్ అంటే ఇగ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా దూరం ధర అనేసి
ఉమ్ అంటే మీకు ఎక్కువ తెలుగు మూవీస్ ఇష్టమా హిందీ మూవీస్ చూడడం ఇష్టమా
మోస్ట్లీ రెండు చూస్తా కాకపోతే ఎక్కువగా తెలుగు చూస్తాం మేము ఎందుకంటే హిందీ అంత కొంత తొందరగా అప్డేట్ రావ్ రావు మాకు అందుకనేసి తెలుగు చూస్తాం నెట్ ఫ్లిక్స్ లో బాగా హార్రర్ మూవీస్ విళ్ళ మూవీస్ చూస్తాం అ అవి చూస్తాం అవి చూసేసి చూస్తుంటాం. సీరియల్స్ ఎక్కువ చూస్తాం ఎక్కువగా సాంగ్స్ వింటాం ఎక్కువగా సాంగ్స్ వింటాం అట్లా అయింది ఉమ్ ఉమ్ సరే అండి సరే అండి